ఏం చేత్తాల్లు
ఎంట వెేనెత్తనన నువ్వు
కాలి
తిన్నావా
తిన్న నువ్వు తిన్నావా
తిన్న ఏమ కర్రీ
చికెన్ మీది
మాది చికన్
ఇ మనుషని
ఉహు పని చేశా
బ్యాగగ తే పెంంటిింగ్ ఉత
అయ్యో అప్పుడే హాలిడేస్ ఈచార
ఇవలే గాని పోతాలి మా ఊర్లో బోనాలు ఇ
పంపితే లే మర్రి
ఎమ్మో చోడలా
తెల్సా
ఆసలుతే
ఉహు ఉగాది పండుగక్ పోయే బదులు బోనాల పండుగక్ పోతర్రా
అ రోండు కలిషస్తాన్నయి ఇగ
షాపింగ్ చేసి పొతర
షాపింగ్ అన్నాదేంలేద్
ఉ మరి బ్లేజర్ ఎప్పుడు తీసుకుంట్రు
వీల్న్ చూడాలే గ్రిన్
షాప్ తేల్సా మీకు
ఇప్పుడు గాదు ఇగ వచ్చేటప్పుడు అయితది
ఉహు అదే ఒకవేళ ఇప్పుడు తీసుకుంటే మరి నాక్ చేప్పుర్రి నేనొత్తా
ఉ
క రికార్డ్ తీసుకోరా
రికార్డు కూడా వచ్చినంకనే
అగో రాయవా
రాసుడు ఇదంత వచ్చినంకనే
అవునా మీ ఫ్రెండ్ తో నేన్ మాట్లాడినా మధ్యాహ్నం
ఆహు ఏమన్నది
ఏం లేద్ నీ గురించి చెప్పింది మీ ఇద్దరు బాగా క్లోజ్గా ఉంటారట
ఉ చిన్నప్పట్ నుంచి క్లోజ్
ఉం అదే క్లోజ్ గాఉంటారట బోనాల పండుగకి సేమ్ డ్రెస్ కోనిచ్చింది అన్నవు కదా
ఆ కోనిచ్చింది
ఆ అదే చెప్పినా చెప్తే మొన్న షూ కోననికి కూడా పోయినా నేను కానీ సేమ్ కలర్ లేవు నేను ఒక్కదన్నే తీసుకున్న పింక్ కలర్ అని చెప్పింది
ఆ
బతుకమ్మకు కూడా సేమ్ డ్రెస్సు లేసుకుందం అనుకున్నారటగా
అనుకున్నాం గానీ అది అది లే రాలే ఆ రోజు
అదేచేప్తాంది
ఉహు
ఎన్నెన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం కాని ఏం కాలేదు అవుంతావును
ఫస్ట్ టైం పెట్టుకోద్దని అర్థమైందిగా
ఉమ్ ఈసారి కూడా తీసుకుందాం అనుకున్నదటగాని ఆమె మొన్న డ్రెస్ తీసుకున్నాదట ఆమెకి అల్ అత్తమ్మోలింటికి పోతే అయితే ఇసారి తీసుకోలేదని చెప్పింది ఆ ఆమెక్కొక్క అక్కాట గదా
ఆ
ఆమెక్ పెళ్ళయిందట గాద
ఆ అయింది బిడ్డ
సెవెన్ మంత్స్ ఏమోనట బిడ్ సెవెన్ ఇయర్స్ ఏమట
సెవెన్ ఇయర్స్ గాదు సెవెన్ మంత్సే
సెవెన్ మంత్సో సెవెన్ ఇయర్సో అన్నదామే
మంత్సే ఇయర్సింక వల్లే
చిన్న పాపెనా
చిన్ పాపే
ఇప్ప నా ఒక్కతే నట్టగదు ఇప్పుడు
మా ఇ పతవి
ఏప్పంది మాట్లాడింది అప్పుడు
అ
ఎండ బాగా కొడుతుంది ఉడక వతుంది అనుకుంటాను
ప అన్నీ చెప్పింది ఇక కొంచెం మాట్లాడివారు
మంచిగానే మాట్లాడింది ఛాన్స్ ఎప్పుడు అ తోడు మాట్లాడుతాంటే అసలు టైమే గ గడిచస్త తనే పోయింది ఐదు కాలు మా న్న
ఉంతే అది ఎవరితోనైనా అట్నే ఉంటారా ఇక వత్తేనే కలకపోతాయి
ఆ చెప్పింది నేను త్రీ కాల్స్ మాట్లాడిన ఇంకా మీిగతా కాల్స్ మాట్లాడాలి అని అ
హ
ఆమెకి ఇన్స్టా కూడా మొన్న మొన్ననే వేసుకున్నందటగా
ఇన్స్టా ఉన్నా దానికి
ఆ ఇస్ ఉన్నది కాని వాడు మొన్న మొన్ననే తెలుసుకున్నాడట
హ
స్నాప్ వాడుడుగూడా నువ్వే చెప్పినవటా గాదా.
ఆ నే
చెప్పింది అది కూడా
ఉ
ఇంకా చాన్ననే మాట్లాడింది
ముంచించనే మాట్లాడతాయి
మీ ఇల్లు బళలు ఒకట దగ్గరనంట
ఆ చాతరి మా ఇంట్ మా ఇంట్లో నిలవాడి చూస్తా వాళ్ళు ఇల్ళ అవ పడతుయి
అదే అన్న దగ్గర దగ్గర రాని అన్నది
అ
చెప్ప ఇంత చెప్పు
ఏం చెతారు మీ మమ్మీ వాళ్ళు
మా మమ్మీ వాళ్ళ తింటారు ఇవ అమ్ అల్ం ఇతారు
అవు మన్న చె పాతని చెప్తాము
ఉమ్ మీ చెల్ల ఎగ్జామేట్లా రాసిందట
బానే రాసిందంట గాని, పేపర్లు కొన్ని రాసిందంట. తక్కువ
ఉహ్ హు పేపర్లు ఏమువల్క కాంటెంట్ ఇర్తారు గదా
కంటెంటే గాని కొంచెం దూరం దూరం రాసింది. మంచిగా అర్థం క్లియర్గా అర్థం అయితట్ రాతే మంచిగుండు. ప్చ్ అంటే కొంచెం గ్యాబ్ ఇయ్యాకుండా రాసింది. లైన్ లైన్ వదిల్పెట్టకుండా.
ఉమ్ అంతే ఫస్ట్ ఎక్జామ్అవ్ నెక్స్ట్ ఎగ్జామ్ అట్లా రాయమని చెప్పపోయినవ్
అట్లనే చెప్పా ఇగా కంటెంట్ బాగుండేటట్టు వుసుకో అని చెప్
తెలుగైతే ఏం గాదు వాల్లేస్తారులే
ఏమో మరి
నెక్స్ట్ ఏం ఎగ్జామ్ తెలుగు తర్వాత హిందీయా
హిందీ నువ్ రాయలే టెన్త్ ఎక్జామ్స్
కాద్ నాక్ గుర్తు లేదు. అందుకే అడిగిన హిందీ యా అని
ఫేమస్ హిందీ
హిందీ ఊడ ఏమంత జూడార్లే మ్యస్ వుత్తరు బాగా
ఇమా రైటింగ్ మంచిగుండాలి
ఉమ్
హ్మ్
మ్యసేత్తరు బాగా మీత సబ్జెక్ట్ల్ ఏమో గాని
ఉహ్ ఉహ్ హు
ఏడాట సెంటర్ మీ దగ్గరేనా?
ఆ మాదగ్గర్నే
మరెవర్ తీసుకపోతారమేని
వాళ్ళే పోతారు వాళ్ళ స్కూల్లోళ్ళ అందర్
అంటే పేరెంట్స్ తీసుకపోరా?
పేరెంట్స్ ఏం తీసుకోఓర్ ఆటో మాట్లాడిపిత్తం. ఆ ఊరు నుంచి ఇగ అల్ల పోతారు. అంగరూ ఉమ్
అంటే మా అప్పుడు మమ్మల్ని పేరెంట్సే తీసుకపోయ్ళ్ళ, అట్లా అని.
అదేమో ఎవరి ఇష్టం. వాళ్లదిగా
ఉహ్ హు హాఫ్ డేస్ స్కూల్స్ వచ్చా మీ తమ్మున్కి
ఆ రేపనుంచి
రేప నుంచా?
అవున్
మొన్ననే స్టార్ట్ అయినాగా టెన్త్ వాళ్ళకి ఎగ్జామ్సు
అంటే ఇగ మా తమ్ముడి వల్ల సె సెంటర్ గాదు గదా అనేసి.
కాదా
అదు కాదు కావచ్చు నాగూడ తెల్వద్. నేను అలానే చదువుకున్నాన్, అంత గుర్తులేదు.
ఉహ్ హు ప్రవేటా
ఆ ప్రైవేటే
ప్రైవేట్ వాళ్ళకయితే మొన్ననే స్టార్ట్ అయినాయి. హాఫ్ డే స్కూల్స్
అన్నుర్లు తిరిగి వచ్చేసరికి మూడయితందట. వానీకి, ఇంటికి
మామ్మొగగ అంత సేపా
ఉంటాడు వాడే
ఆహా ఈ మూడంటికి సాయంత్రం అయినట్టేనా ఇంకేమున్నాయ్యా
ఆ ఇంకా గంట అయితే ఆ రోజు వచ్చినట్టే
ఆ ఆవిడే స్కూల్ అన్నట్టు ఆయనకే అనిపిస్తు
ఉ
ఫస్ట్ ట్రిప్ కాదు సెకండ్ ట్రిప్ అయనే
ఓ కష్టట్ పతే అ తందర రచ్చ తడిచ్చు
హ అస్త్ అయితే తొందర ఇస్తారు
హ
మా తమ్ముడు కూడా ఇప్పుడు వాన్నకు వాన్నకి ఏమో పోతాడు మళ్ళ ఫైవ్ తర్టీకిర్తౌడు
అట్లా ఉంటే కస అమ్మాయిషలే అప్పుడేలక్క అంతిచ్చ వాళ్ళ కూడా కొంచెం స్ చేయడి
హ మా తమ్ముడు అదే అంటాారు మధ్యాహ్నం ఎవడవుతారు పొద్దున్న అయితే మ చూ అంటను
ఆయన కూడాస్ కనిపితుంది
ఇక వాళ్ళ సెంటరు కాబట్టి ఇ మధ్యాహ్నం పోతాండు
హ తని కష్ట ఇట్ల
హ మక్కగన్న కాషిలా తిన్న
అయినా అంట గాని నువ్వు పోయినాక తినాలా ఇంటికి పోయినా
లేదు మా సైడ్ పోషిల్లదు ఆల్రెడీ
నేను నేను
నువ్వు ఇంటవ కాని ఇంకా వయలేదా అంటాను నేను
ఓ ఏలాంది
మా సైడ్ ఓషరట ఆల్రెడీ గంటకు పెట్డుతల్లట
ఉ
కొద్దిగాళ మా తమ్ముడి పెట్టండి విడకలు చేసినప్పుడు
చూసుకోకసారి
ఒక నిమిషం హ అలా ఎత్తా